బాగున్నారండి ఆ ఆ బాగున్నారండి ఏం చేస్తున్నారు
వంట చేస్తున్నామండి
వంట చేస్తున్నారా
మజ్జీకి షారు అన్నాం
మజ్జకి చారు అన్నం
ఉమ్
అ అందులోకి ఏమన్నా వడియాలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా
ఉ వడియాలు తీసుకోవాలి
ఉ
మీరు చే మీ అమ్మ చేసింది అన్న వంట
ఇంకా రాలే అమ్మా ఇయాల ఊరికి పోయిందని చెప్పలే
అవునా మీరే చేసుకోవాల అన్న అట్లయితే
ఆ ఇక నేనే చేసుకున్నా ఇ దాకలా ఫ్రీ టైమ్ ఒక వన్ అవర్ దొరికింది
ఓకే
ఆ
ఏం చేసుకున్నారు అన్నా
ఏం చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఉప్మా చేశా ఈ పూట మార్నింగ్ ఉంటే అద అయిపోయింది అది నా వరకే చేసుకున్నా
ఉ
ఇప్పుడు ఉప్మా ఉంటే ఉప్మా చేసుకున్నా
ఓకే మీరొక్కరేనా ఉండేది మీ నాన్న
నాయనా ఎప్పుడో కాలం చేసిండూ
అవునా ఓకే
పది సంవత్సరాలు అయితుంది ఆయన కాలం చేసి
ఉ
న అట్లు
మేము రేపు ఊరికి పోతాము అన్న లగేజు అంతా సర్దుకుంటున్నాము
ఏ ఊరు వెళ్తున్నారు
మా ఊరు సైడు ఆదోని అక్కడే
కర్నూలు
అన్నూలు
ఉ
అక్కడ వెళ్తాను పండుగ ఉంది పీర్ల పండుగ ఉంది బాగా జరుగుతుంది మాకల్లా హ బాగా జరుగుతుంది గ్రాండర్ చేస్తారు పిల్లలు అందరూ కలిసిపోతను మా ఆయన మాత్రం ఈడే ఉంటాడు పిల్లలు అందరూ కలిసిపోతాం
ఆ
ఫోర్ డేస్ రాక రాం
అవునా కర్నూలు ఆధోని అంటే అది టౌనే కదా టౌన్ లో సిగ్నల్స్ ఉండవా
ఆ ఉంటుంది పల్లెటూరు అక్కడ
ఉ
ఉ ఇక్కడ పల్లెటూరు అన్న
ఉ ఉ అ ఏం కాంబినేషన్ ఏంటి ఇవాళ
మజ్జిలిచారు రైసు వడియాలు
ఉ
ఉ
ఇంకా రైస్ అంటే జొన్న రొట్ట ఏదో చేస్తా అన్నావ్
చేస్తా అన్నాను అన్నా టైం సరుకులే జొన్నారోటే చేద్దా అనుకున్నా టైం సరిపోలే
పిల్లల్ని హెల్ప్ చేయమని పోయినావా
పిల్లలు ఎల్ప్ చేస్తారు ఇంకా వేరే పని ఉంది ఆ హెల్ప్ చేస్తుంది పాప స్కూల్ నుంచి వచ్చినప్పుటి నుంచి పాపకు టైం సరిపోలేదు అది ఇ ఇది పని చెప్తూనే ఉన్నా
ఉ
నేను వర్క్ చేసుకుంటా కదా అని నన్ను డిస్టర్బ్ చేయలే పాపం
ఉ
పాప చేస్తుంది కొడుకు ఊరికి పోయినాడున్న పండగకు మన్ననే పోయినాడు ఓ పాపు ఉంది ఆ పాపు మాత్రం చేస్తాది
ఉ
హ
పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారా జొన్నారోటేనూ
ఆ తింటారన్న బాగా తింటారు జొన్నారోటేలు ఆ రైస్ లేకుండా తింటారు రైస్ ఒక ముద్దగాని తినరు జొన్నరెట్టె మాత్రం జొన్నరెట్టే తింటారు అన్నం అడగరు
ఉ
బా తింటారు
హ ఇక రెండేనా ఈ రోజు ఆ మాజీగా చారు రైసేయ్ మరి డ్రింక్స్ డ్రింక్స్ ఏమన్నా అందులో
మజ్జిగ చేసిన మజ్జిగ చేసిన ఏం చేసుకోము మధ్యాహ్నం పూట అట్లాంటి మధ్యాహ్నం పు టా వెన్న చేసినా కదన్న
ఉహు
వెన్న తీసింది మజ్జిగ చాలా ఉంది నాకు మా ఇంట్లో సరిపడాయి మళ్ళ ఇంటి పక్కల వాళ్ళకిళ్తాం మజ్జగ ఎక్కువయినాయి వాళ్ళకి ఇచ్చేస్తా వాళ్ళ తాగుతారు తల్లది ఉంటుంది
ఉ అవునా ఇప్పుడు అక్కడ పేర్ల పేర్ల పండుగ అంటున్నారు కదా అక్కడ పేర్ల పండులు బాగా చేయడానికి అంత దాంట్లో స్పెషల్స్ ఏమేమి ఉంటాయి దా ప్రత్యేకత ఏంటి అసలు అక్కడ
దాని ప్రత్యేకత దేవుడు దేవు కుంటారున్న ఐదుగురులు ఐదుగురు మనుసులు దేవుని మోసుకుంటారు
ఆ
దేని మూసుకొని ఊరంతా ఊరంతా ఊరేగింపులు చేస్తారు హ బా గ్రాండ్గా అయితుందీ అన్న
హ
ఉ మళ్ళా అగ్గి వేస్తారు నైట్ అంతా బాయిస్ ఆ ద దాని చుట్టూ ఎగురుతారు నైట్ అంతా
ఆ
రెండు రోజులు అట్ల ఎగుతారు
ఆ
తెల్లవారులు ఎగురుతారు తెల్లవారులు పండగ ఉంటది అసలు నిద్రే ఉండదు ఆ డ్రమ్సు అంత అ
అవునా అ
హలో
ఆ ఇంకేం చేస్తుంటారు అంటే ఎక్కడ ఏదన్నా ప్రసాదం లాంటిది ఏనా స్పెషల్ ఐటెమ్ ఉంటందా
ప్రసాదదనం ఆ పండగకూ ప్పుడు ఉండదు ఒక వారం తర్వాత అక్కడ ఏట్లకు కోస్తానా
అవునా వా అంటే పండగ లాస్ట్ రోజా లేకపోతే ఎట్లా
లాస్ట్ లో మూడు రోజుల్లో మూడు రోజుల్లో ఏటలకు కోస్తారు పడుగలో వేరుంట్లో వాళ్ళు చేసు టారు పండగలు కానీ దక్క రా మీదీ
ఆ
ఉ
అంటే ఆ రోజు లాస్ట్ రోజు సరిగదు
ఎ
ఆ అట్లా కాదు లాస్ట్ ఫ రోజు చేస్తారు ఆటని నేను విన్నది ఏంటంటే లాస్ట్ రోజు తొమ్మిదవ రోజు అది చేస్తారనేది నేనేన్న ఆ పేరు
తోమిదో రోజు ఏరా మూడో రోజు వేస్తా ఇవన్నీ నాకు గుర్తు లేదన్న మా తొమ్మిదో రోజు మూడు రోజు చేస్తారు
ఉ ఉ
ఉ మేం పెండగ వెయితే
ఆ లాస్ట్ రోజుకి నేను విన్న నేను విన్న నేను విన్నది ఏంటంటే లాస్ట్ రోజు దేవుడు అది లాస్ట్ రోజు అవి చనిపోయిన తర్వాత అవి పడిపోయిన తర్వాత లాస్ట్ రోజు తెల్లవారుజామున కోస్తార అనేది నేను విన్నా
ఆ లాస్ట్ రోజు ఆడదు దేవుడు చనిపోయిన తర్వాత దేవుని అంతా చేసిన తర్వాత ఆ రోజు జు ఎవరి ఇం ట్లో వాళ్ళు ఎక్కడ మాత్రం చేయరు గుడికాడ మాత్రం చేయరు మూడు రోజుల్లోనే చేసేది ఆ రో లాస్ట్ రోజ అయితే ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకొని అది ప్రసాదం చేసుకుని దేవికడ పెట్టేసి ఆడ చదివించుకొని వచ్చి తింటారు ఆ దేవుడుంతా అప్పుడు లాస్ట్ లో అంత చేసి నిమజ్జనం చేసిన తర్వాత లాస్ట్ లో తింటారు
ఆ
మూడు రోజులనా గుడికాడ ఏటలు కోసేది
ఉ నేను విన్నది ఏంటంటే ఇక్కడ మా దగ్గర వచ్చేసి అంటే మా దగ్గర అంటే మా దగ్గర కా కొన్ని చోట్ల మా ఏరియాలలో లాస్ట్ రోజు చేస్తార అనేది ఒకటి విన్నాను బట్ మీకంటే అక్కడ డిఫరెంట్గా ఉంది అంటే అది ఎవరైనా చేయొచ్చున లేకపోతే పలానా వాళ్ళని చేయాలనా
ఎవరైనా చేసుకోవచ్చు ఒక పడి వాళ్ళ ఇంట్లో ఉన్న అలవాట పద్ధ్యతి ప్రకారం
ఉఉ
ఎవరేనా చేసు ఎక్కువ వీళ్ళు ఈ పడుగ ముస్లిం చేసుకుంటారంటారు కానీ హిందువులు కాని చేసుకుంటారు
అవునా ఉ
ఎవరైనా చేసుకోవచ్చు
అవునా ఓకే ఓకే అంటే ఇప్పుడు లేడీస్ చేయాల్సి ఉంటదా జెంట్సే చేయాలన్నా ఈ ముస్లిం పండుగ అంటే మసీదుల లేడీస్ ఎల్లో చేయరు కదా ఇవి ఆ టైప్ ఏ ఉంటందా లేకపోతే అందరుూ కలిసి కట్టుకు చేస్తను అంటే ఏం చేస్తారు అక్కడికి ఆ పడుగలో ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి లేడీస్ జెంట్స్ వెళ్ళి చేయటం ఏంటి ఆ విశిష్టత ఏంటి దాని విశిష్టత ఏంటి
చక్కెర తీసుకుపోతారు చక్కెర కొబ్బరి గిన్నెలు తీసుకొని చదివించుకొని వస్తారు అక్కడ కాడ పోయి
ఉ
హ చెక్కెర గొబ్బర బినలు మొక్కుబడి మొక్కునలు చిన్న చిన్న పిల్లలకి హెల్త్ బాగాకుకుంటే బాగుంటే వాన్న వాన్న ఎంత ఇంత బరువు ఉంటాడో వచ్చే సంవత్సరం వాని బరువు చక్కర ఇస్తామని మొక్కకొని అవిని మొక్కుపడి చేసుకుంటారు అక్కడ
అవునా హ
ఆ ప్రాసెస్ బా చేస్తారు
ఉ ఇంకా ఇంకేమి ఉంటది ఇంకా వీళ్ళ ఏదన్నా పప్పు లేదా ఏదనా న్నా రైస్ పెట్టడం అలాంటి ఏమన్నా ఉంటాయా మన హిందూ సాప్రదాయగా కొబ్బరికాయలు కొట్టడం అలాంటి ఏమన్నా
కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది కొబ్బరికాయలు కొట్టి కాయ కొట్టుకొని రావడం ఉంటుంది ఉ అందరూ దేవస్థానికి పోయి మొక్కుకొని ఆడే ఒక నిద్ర చేస్త స్తారు చేసేవాళ్ళు
ఆ ఆ
ఉ తెల్లవార్లు మా అది తెల్లడవారంత వరకు బయస్ అంతా ఆల అద అగ్గి వేసింటారు ఫుల్ గా పెద్ద గుంత మాదిరి చేసి అగ్గి ఫుల్గా వేసిరేసి దాంట్లో ఎగురుతూ టారు
ఆ
తెల్లవళ్లు బాగా గ్రాండ్ చేస్తారు
ఆ ఆ ఇంకా ఇంకేం చేస్తుంటారు ఇంకా స్పెషల్ ఏమి ఉంది మీ దగ్గర ఆధవానీలో ఇంకా ఏమనా స్పెషల్ ఉన్నాయా
స్పెషలు ఉం వినాయక చవితి బా చేస్తారు దసరా పండుగ బాగా చేస్తారు సంక్రాంతి బా చేశారు
ఆ
గౌరమ్మ పడుగగాని గౌరి పడుగ గాని చేస్తారు ఓ ఇది ఈ పండుగ అయిన తర్వాత నెక్స్ట్ అదే పండుగ వచ్చేది అది బా చేస్తారు ఉమ్మ్ ఆడతీలు ఆరతీలు పెట్టుకొని ఇంటింటికి ఇంతేమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది ఆరతీలు పెట్టుకు కని పోతారు గౌరమ్మా అని కొమ్మరోళ్లు ఇంటికాడు పెట్టింటారు దేవతని ఆడిగి పోయి పూజ చేసుకొని వస్తారు
కుమ్మరోళ్ళ ఇంటికాడ మేము కుమ్మరళ్ళమే
అవునా కుమ్మరోలా ఇంటికడ ఆ దేవతని పెట్టింటారమ్న్న
అవునా ఇది నేను కొత్తగాన్న ఈ ఆచారం వినలే ఎప్పుడు
అవునన్నా ఆడ వాళ్ళ ఇంటికి ఇడ పెట్టింటారు కుబ్బరళ్ళు ఇంటికాడ పెట్టింటారు ఇంకా ఊరుోళ్ళు అందరు పోయి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంత అంతమంది ఆడపిల్లలు ఇంట్లో ఆర్తీలు ఆర్తలు అంటే మీకు ఇది సుగర్ తో చేసింటారు కలర్ కలర్ బొమ్మలు మాదిరే గుర్రము ఆ గో ఇది టెంపుల్ గుడి మాదిరి చేసింటారు చూసినారా లేదన్న ఉ ఉ అవే ఆర్తలు అంటాం
మాకెళ్ళి చిలకలు అంటారు ఆ మన చెక్కరతోని చేసి పిండిలాగా ఉంటాయి అన్నీ
ఉ
చెక్కరతో చేసి చిన్న చిన్న కోడి పుంజు బొమ్మలు అవి అవి ఇలా ఉంటాయి ఆ చిలకలు అంటారు మా
అవి తీసుకు